హలో నమస్తే చెప్పండి ఏం లేదండి ఖాళీగా కూర్చున్నా మీరు తిన్నామండి మీరు ఏం చూస్తున్నారండి
చేయలేదండి మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కొంచదిరు పక్క కొచ్చి మాట్లాడతారా హలో ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఏం చెయ్యట్లేదండి కాలిగా కూసున్నం అండి
మీ మీకు కాల్ కనెక్ట్ అయి్దా అండి సర్వర్ ప్రాబ్లమ్ ఏమైనా వస్తుందా మధ్యలో కాల్ కట్టేద్దా
మంచిగా వస్తుందండి
ఓకే అండి తిన్నారా మరి నైట్ టైం
ఇంకా తిన్లేదండీ ఫాస్టింగ్ ఉన్ నంగా తిన్లె తినాలే మీరు
లేదండి మేము పెడితే నానిక ఏం చేశారండి మరి ఈ రోజు కొద్ రోజువారి పనుల్లో పొద్దనుంచి చికెన్ ఇంకేం చేస్తారు
ఉమ్
ఇంకా ఏం చేసారు
ఇంకేం లేదండి లైట్ చికెన్ మా పొద్దున్న చిన చేశారండి
ఉమ్ ఉమ్ మేమేం చేయలేదండి ఇంకా వా యిస్ కాల్క ఉమ్ అదే హలో హలో చెప్పండి మేము ఇంకా తినలేదండి తినాలి పొద్దున్న పాలకూర పప్పు చేస్తారు ఇప్పుడు ఏం వండారో తెలియదండి మా అమ్మగారుం చేస్తారు నేను చెయ్యను అష కా
డిస్టబెన్స్ ఉంది ఏందండి
మెయిన్ రోడ్ మీద వెళ్ళలుంటుంది అంట అందుకనే వస్తుంది డిస్టర్బెన్స్
మీ కన్నా వేరే వాళ్ళ వాయస్ అదే మీ వాయిస్ కన్నా వేరే వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది
ఇంకేం చేస్తునావ్
చెప్పాలండి
ఏం చదువుకున్నారండి మీరు ఏం పని చేస్తుంటారు
నేను ఇంటర్మీడియట్ అండి ట్వెల్త్ పాస్ అండి నేను నేను ఇంట్లోనే ఉంటానండి నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళని చూసుకోవాలి వర్క ఫ్రమ్ లేదండి టవల్త్ కంప్లీట్ అవ్వగాని మా డాడీ పెళ్లి చేసేసారడి ప్పు
ఆ
ఆ ఇద్దరు పిల్లర అండి నాకు ఇప్పుడు డిగ్రీ కా చిన్న పిల్లలు ఈ అబ్బాయి అయితే స్కూల్ పోతుందండి ఈ సంవత్సరమే ఫోర్ ఇయర్స్ బాబుకి ఆ అమ్మాయికి త్రీ ఇయర్స్ అండి ఆ చిన్న పాప అండి తనకు వచ్చే సంవత్సరం వే స్కూల్ లో
ఓకే మీ బాగా చదువుతాయా మంచిగా మరి
ఆ సూపర్ అండి సూపర్ టాలెంటెడ్ ఇంట్లో ఇ ఇట్లో చూపెట్టాడు ఏమి కానీ స్కూ మంచిగా చదువుతాది అండి ఏ క్యూస్టియన్ ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇస్తాడండి ఇంట్లో చదవంటే అస్సలు చదవడండి గారం కోం ఎక్కువ చేస్తావు కదా అండి ఇట్లా తిన్లగారబం మూత్ తాత అమ్మమ్మ వాళ్ళందరి గారాబం ఉండి చదవాడండి అసలు ఉమ్ స్కూల్ లో ఏదైనా హోంవర్క్ చేసేస్తాడు ఇక్కడ ఇంటికి వచ్చి చేయమంటే చేయడండి మళ్ళీ
చెయ్యరు స్కూల్ అనే ఉంటారు
మొత్తం స్కూల్ లైఫ్ ఎ వాడికి చా ఇష్టం ఇష్టం స్కూల్ అంటే
ఓకే ఏడుస్తారా అండి స్కూల్ కి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్తారా మారం చేస్తారా
స్కూల్ అంటే చాలా ఇష్టం స్కూల్ కు పోతాడండి కానీ వాడికి పాయాంట్ షర్ట్లు అంటే ఇష్టం అండి పాయాంట్ షర్ట్లు వేసుకొని పోతా అంటాడు ఫ్యాషన్
ఓకే యునిఫార్మ్ వేస్కోకండి అదే సివ డ్రెస్ ఎక్కువగా వేసుకుని వెళ్తుంటారు
అవునండి యూనిఫామ్ వేసుకోవడండి యూనిఫామ్ ఎప్పుడో ఒకసారి వేసుకుంటాడండి సివిల్ డ్రెస్ జీన్స్ జీన్స్ జీన్సే కావాలంటాడు
ఓకే
జీన్స్ లేకుండా అసలు ఉన్నాడు ఎంత ఉరకపోసినా అదే కావాలంటాడు
ఓకే ఓకే
అ
ఓహోఓకే షాపింగ్ చేసారా అండి మరి పండగ షాపింగ్
ఆ పండుగ షాప్ ఇంకా చేయలేదండి చేయాలండి ఇంకా మేమైతే హైదరాబాద్ అయిన వరంగలనే చెప్పుకున్నామ అండి కానీ కొన్ని మా అమ్మమ్మకు ఫస్ట్ది కొంచెం బాలేదండి ప్రజెంట్ అయిథె ఊలోనే చేద్దాం అనుకుంటున్నా అవునండి తనకి కడుపులో ఒకేగు అది అ హెర్ని ఆపరేష
ఓకే ఓకే
ఆ దాని వల్ల తనకి కొంచెం సీరియస్ సర్ అండి తను ఏజ్డ్ పర్సన్ అండి తను సెవెంటీ ప్లస్ సేవంటి ప్లస్ ఉంటాయండి తనక ఇ ఈ టైమ్ లో అసలు ఆపరేషన్ చేయొద్దన్నారు కానీ తనకి తిండి పోల్ అన్నం పోవటం లేదండి మళ్ళీ మోచన్ కూడా సరిగా రావడం లేదని కంపల్సరిగా చేయాల్సి వస్తుదండి
ఓకే ఓకే
హుహు
హు
తను ఆ పొజిషన్ లో ఉంటే మేము ఇంకా పండుగ చేసుకోలేమండి అందుకు ఈసారి అంత ఇంట్రెస్ట్ చూప క లేదు ఉహ్ మీరండి మీరు చేసారా
మేం ఇంకా ఏం చేయలేదండి పండుగ షాపింగ్ ఇంకా మా పండుగ షాపింగ్ స్టార్ట్ చేయలేదు
ఎప్పుడు చేస్తారండి మరి షాపింగ్
చూడాలి ఇంకా టైమ్ ఉంది కదా అండి చూసుకున్న ఒక చిన్న డ్రెస్ వరిన డ్రెస్సులు తీసుకుంటే సరిపోద్ది మాకు ఇం ఎక్కువగా తీసుకోవాలిని ఏం అనుకోవట్లేండి మేము కూడా
అవునండి
హుం
ఊహు ఏ ఎందుకండి ఈసారి మీకు రంజాన్ మంచిగా ఆ హ్యాపీనెస్ ఇవ్వలేద ఏంది
టైం లేదండి కాకపోతే షాపింగ్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేదు అందుకనేసి తీసుకోవాల అనుకోంట్లే ఉం ఆల్రెడి మాబ్బా మా అత్తయ్య పెళ్లి కూతురికి తీసేసుకున్నాం డ్రెసెస్ ఇప్పుడు ఎదన్ ఏంటిదంటే పండగకి మరీ తీసుకోకుండా ఎందుకు ఉండాలి అన్నట్టుగా
ఓహో ఫస్ట్దే సారా షాపింగ్
అవునండి అందుకనేసి ఇగా ఇప్పుడంతా ఇంట్రెస్ట్ అన్
ఉహు మంచి మోడల్స్ వచ్చాయాటండి డ్రెస్సెస్ నాకు కూడా మాక్క తెప్పింది
అవునండి చాలా మోడల్స్ వచ్చాయి ఇగ వెళ్ళి చూస్తే అక్కడ కి మనం ఎ ంత తీసుకోద్దను కున్నా కూడా అక్కడ చూసె మోడల్స్ కి తీసుకుంటామె ట్లాగో
అవునండి అది ఎందో పైసల ఎలా ఎ వస్ వస్తు ఉంటాయి తీసుకుంటునే ఉంటాయి వస్తునే ఉంటాయి అవి
నమనెట్టుగా ఆగుతున్నాం
ఉం కనీ మా ఉం చెప్పండి
రమణస్పషల్స్ తిన్నారా మరి రోజు హలీం హరీసు కద్దుూ కీర్
రోజ అయితేనే ఉన్నాయండి ఎవరో ఒకరు పంపి పిస్తూనే ఉన్నారు లేకపోతే మేమనా చేస్తూనే ఉంటాం ఇంట్లో ఉం ఆ మేమైతే హలీం హరీష్ అయితే అది హార్డ్ ప్రాసెస్ కాబట్టి బయట నుంచి తెప్పించుకొని తింటామ అండి ఇగా మా చెల్లె కుకింగ్ లో ఎక్స్పర్ట్ అండి ఇలాంటి ఫ్రూట్స్ సలాడ్ అవి చేయడానికి ఎక్స్పర్ట్ ఉంటది ఏదొ ఒకటి చేస్తూనే ఉంటది షర్బత్ చేస్తుంటది కద్దుకిీ చేస్తుంటది ఆ మా అక్క మా చెల్లె కుర్బాని మీద అవి ఏవో ఏదో ఒకటి స్వీట్ ఐటమ్ చేస్తూనే ఉంటది ఊకే కిచెన్ లోనే ఉంటది ఇప్తాన్ రంజాన్ స్టార్ట్ అయితే మొత్తం కిచెన్ లోనే
మరి మీరేం చెయరా అండి
నేను లైట్ వైట్ కుకింగ్ అండి నాకు కు కింగ్ అంటే భయంమండి ఏమనా తింటే మల్లెమన్నా అయితదా అని
ఎలా చేసి పెట్టు
అయితే నేను ఆ నాకు ఇష్టం ఉన్నాయి చేస్తాండి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చేస్తాండి ఎక్కువ అయితే నేను చేస్తే కొన్ని ఐటమె చేస్తా అందరి కోసం చెయ్య అది సక్సెస్ అయితేనే తర్వాత ట్రై చేస్తా అండి అం
మీ పిల్లలు తింటారా అండి మరి చేసు పెచ్చా స్నాక్స్
ఆ అన్నీ చే ఆ ఒకసారి టూ త్రీ టైమ్స్ చేశానండి మంచిగా కుదిరిన్నాయి అవి కుదిన ఐటెమ్ ఊకే చేస్తూనే ఉంటా అండి మంచిగ తింటరు మంచిగ తింటూనే ఉంటరు ఆ నేను ఈ స్వీట్ ఐటమ్స్ నేను స్వీట్ తిననండి నేను స్వీట్ తినను కాబట్టి నేను ఎక్కువ హాట్ ఐటమ్స్ చేస్తా అండి సేమ్యా కచోడి బీట్రూట్ చపాతి ఆ మళ్ళీ అలాంటి ఎక్కువ చేస్తా అండి ప కోడిలు గారె లలవి జేస్
ఓకే అవి మక్సీ పటాలి ఉమ్మ్ నేను చేస్తాన చిన్న చిన్న వంటకాలు సోషల్ మీడియాలో ఏం చేస్తు చూసినా కూడా ట్రై చేస్తూ ఉంటా స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ స్నాక్స్ అన్ని చూసి ట్రై చేస్తూనే ఉన్
ఆహా
కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది మెహందీ మీద పెయుంట్ చేయడంలో డ్రెస్సెస్ లో వాలరీలో కొంచెం బ్యూటీషన్ మీద కొంచెం చదువు మీద కొంచెం జాబ్ చేయాలన్న ప్యాషన్ అన్నిట్లో ఉంటా ఇంకా
మంచిగ చెయ్యాలండి నాకు కూడా చదువంటే చాలా ఇష్టం అండి కానీ మ్యారేజేస్
మ్యారేజ్ అయితే ఏముందండి మనం చదువుకోవాలనే మనకు కొన్ గట్టిగా హోప్ ఉంటే మనం చేయ్యొచ్చు ఎవరు ఏం చేసినా కూడా
పిల్లలు డిస్టబ్ చేస్తారండి ప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్
ఎలాగో మీ బాబు స్కూల్ కెళ్తాడు కదా అండి మీ టైం మంచి యుటిలైజ్ చేసుకోవచ్చు మీరు ప్లాన్ చేసుకొని
అవునండి కానీ పాప ఉంటది కదా అండి వ ఫోన్ మాట్లాడినప్పుడల్లా కరెక్ట్ ఏమని పని చేద్దామని టే ఇడుస్తదండి
ఉమ్మ్ ఆం తనని కూడా ఇంగ అంగన్వాడీలో జాయిన్ చేయించేయండి పాపకు కూడా అలవాటు అయిద్ది నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ ప్రైమరీ కుల్లో వేసేసుకోవచ్చు
టే ఈ ఒక నెలైతే అయిపోయిద్ది గా నెక్స్ చేవే స్కూల్ మా బాబుతో పాటు ఏసేస్తా అండి తనకి కూడా
ఉమ్మ్ కే
ఇద్దరు అన్నాచెల్లెళ్ళు ఒక్క దెగ్గిరనే ఉంటారు
ఓకే ఒకే సరే అండి థ్యాంక్ యూ అండి మీ అమూల్యమైన టైం మాక్
థ్యాంక్ యూ అండి మీకు కూడా నెక్స్ట్ ఒకసారి మళ్ళ ఒకసారి కాల్ చేయండి
సరే అండి అరే నై రే